హలో
రండి
ఆ బాగున్నారాఅండి మీరు బాగున్నారా
బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఇ ఇప్పుడు ఖాళీనే ఉన్నామండి
అయిన అండి
అయినాయండి మార్నింగ్ ఇక పనులన్నీ అయిపోయినా ఇప్పుడు ఇక ఖాళీ అనే ఉన్నాం
అయిందా ఏం చేసారు భోజనం వంటలు
చిక్కుడుకాయ చేసామండి ఈ రోజు
అవునా ఉగాది సెలబ్రేషన్ నూతన సంవత్సర శుభాకాంక్షలుండి
సేమ్ టు అండి మీరు చేసుకున్నార ఉగాది నిన్న
ఓకే చేసుకున్నామండి చాలా బాగా చేసుకున్నాము
తరా అండి మీరు ఉగాది పండుగను
ఆ ప్రొద్దున్న ఉదయమే అంటే సూర్యోదయం కు ముందే కొంచెం నిద్ర లేసి ఊ కొంచెం ఇంట్లో పనులు కడగడం ముగ్గులు వేసుకోవడము పనులన్నీ అయిపోయిన తర్వాత స్నానాలు చేసుకొని మామిడి తోరణలు కట్టినామండి ఫస్ట్ గుమ్మాలకి మామిడుతోరులు కటి ది మార్కెట్ కెళ్లి ఉగాది పచ్చడి చేస్తాం కదండి మనం షర్ రుపతి మీరేమంటారు షరుపతి అంటార పచ్చడి అంటారా ఆ ఉగాది ప చెడికి చిన్న కొత్త కుండ తీసుకొచ్చన్నాం కొత్త కుండా తీసుకోవచ్చి దాన్ని కొంచెం మంచిగా శుభ్రంగా కడిగి పసుపు రాసి మంచి బొట్లోతో అలంకారం చేసి మామిడికు కనంగట్టి
ఆహ
మేము వేపరిళ్లలు మామూలుగా జడలాగా అల్లి దాని కి కడతం కంకణలాగా కటి ఇగ నీళ్లు పోసి చింతకాయలు మా ఇంటి దగ్గర వాళ్ళకు చింత చెట్టు ఉం టే చింతకాయలు తీసుకొచ్చినం చింతకాయలు కడిగి నీళ్లలో వేసి కొంచెం అవి నానిన తర్వాత పిండి గింజలు అన్ని తీసేసి బెల్లం దంచి వేసినాం
హ్మ్
కొంచెం కొబ్బరి కూడా మంచిం చిన్నగా తురిమేసినాం మామిడ కు మామిడికాయ కొంచెం మంచిగా తురిమి వేసినాము వేప పువ్ వేసినామండి వేప పువ్ కొంచమే దొరికింది అయితే
ఉహుమ్
ఉప్పు వేసి కొంచెము మిరియాలు కూచ అంటే ఘాటుకి మిరియాలు రెండు మూడు మిరియాలు దంచి వేసినం ము
హ్మ్
ఆ వేసి ఆ తయారుచెసి దేవుడికి నైవేద్యం చూపెట్టి
హ
గాది పచ్చడి తాగినము మేము కూడా అన్ని దేవుళ్ళకి చూపెట్టి
ఉహుమ్
బూరెలు శనగపప్పుతోటి బూరెలు చేసి ఉడకబెట్టి బూరెలు చేసి బెల్లంతో బూరెలు చేసి దేవుడికి నైవేద్యం పెట్టినామ అండి మీరు కూడా చేసిండ్రా అండి
చేసినం అండి మేము కూడా నిన్న చేసుకున్నామ ఉగాది తొలి పండుగ కదా మనకి లాస్ట్ నూతన సంవత్సరం మనకు ఉగాది తోటి స్టార్ట్ కదా
అవునండి బూర్ బూరెలు చేసిండ్రా అండి మీర
ఆ చేసినామండి బూరెలు ఉగాదికి మనం చేసుకునేటే బూరెలు కదండి హు ఇంకా నిన్న నిన్న ఏమి వంటలు చేసారు మీ ఇంట్లో
నిన్న మేము ఆ శనగపప్పు వార్చుతే కొంచెం అంటే శనగపప్పు బుట్టలో వేస్తే ఆ దా నీళ్ళు వస్తాయి కదండి దాంతోటి పచ్చిపులుసు చేసినం అండి ఆ ఆ వాటర్ తోటి బాగుంటదండి అది చాలా టేస్ట్ ఉంటది ఆ వాటర్ను కొంచెం చింతపండు వేసి చింతపండు పిసికి అందులో కలపాలి కలిపి మంచిగా ఉల్లిగడ్డలు కరివేపాకు వెల్లుల్లి ముద్ద ఆ మెంతాకు కొత్తిమీర ఇవన్నీ వేసి మరగ పెట్టాలండి
హ
అట్టి అన్నంలో తింటే చాలా టేస్ట్గా ఉంటది
అంటే మీకు శనపప్పులో వాటర్ ఎక్కువ వేసి ఉడకబెడతా
కొన్ని ఆ కొన్ని ఎక్కువ వేసుకొని ఆ మనం పూర్ణంకు పప్పు ఉడుక పెట్టుకుంటాం కదండి
అయితే మీరు ఉడకబెట్టుకొని ఆ పప్పు ఎట్లా మిక్సీ పడతారా లేకపోతే దంచుతారా ఎట్లా సరూ
ఈ వాటరు వంపిన తర్వాత జల్లెట్ లో వేస్తామండి వేసి ఒక పది నిమిషాలు ఫ్యాన్ గాలికి పెడతాము ఫ్యాన్ గాలికి ఉంచిన తర్వాత అది కొంచెం పొడి పొడి అయిన తర్వాత దాన్ని మిక్సీ పడతాం ఆ మిక్సీ పడుతు మిక్సీ పట్టి బెల్లము దంచి బెల్లం కొంచెం మరిగించి ఆ బెల్లంలో ఇలాచి వేసి ఈ మిక్సీ పట్టినా పప్పును అందులో వేసి దగ్గరికి వచ్చక కొంచంము చిన్నశగా మీద గో దగ్గరకి వేస్తాము దగ్గరికి అయిన తర్వాత చల్లారి తర్వాత బూరెలు చేస్తామండి
అవునా ఏ మీ ప్రాసెస్ అట్ల నాది కొంచెం వేరే ఉంటది మరి
అవునా ఎట్లే చెస్
ఇగా నేనంటే ఇట్లా మిక్సీ పట్టుకోనండి పప్పుని
ఉహూ
కుక్కర్ లో వేస్తాను
ఓకే ఓకే
త్తగ ఉడికిన తర్వాత అందులోనే చక్కెర వేస్తాను పప్పు ఉడికినంక
ఉహా
ఇక మిక్సీ అవన్న ఏం పట్టను మరి నేనైతే అందులో డైరెక్ట్ చక్కె వేసి మంచిగా దగ్గరకి చ్చదాక ఉడకబడతాను ఇగ ఉడికిన తర్వాత అందులోనే విలాచిల పౌడర్ వేసి కొంచెం నెయ్యి వేసి
ఉ
నెయ్యి వేస్తే ఇంకా దగ్గరకి వస్తుంది మంచిగా ఇగా తర్వాత ముద్ద చల్లారిన తర్వాత బూరేలు చేస్త చూసుకుంటామండి ఇట్లా మిక్సీ పట్టడము ఆనకం పట్టడం ఇలాంటి ప్రాసెస్ నేను చెయ్య అండి
ఆహా
ఇక గిణెలు కూడా బాగా అయితే ఈదా ఇట్లీ ప్రాసెస్ అంతా చెత్త పప్పు తీసుడు వడ పోసుడు అదే ఇగా అ చెయ్యడి నేను డైరెక్టే కుక్కర్ లో వేసిస్తానండి
ఎట్లాండి బోరెల్లు నెయ్యి వేసు కుంటారా ఉట్టి తింటారా తినేటప్పుడు
ఆహా నెయ్యి వేసుకోమండి మామూలుగానే తింటాము ఎందుకంటే పప్పు కుడకేటప్పుడు నెయ్యి వేస్తాను కదా నేను ఆ అయితే మామూలుగానే తింటాం ఇక తినేటప్పుడు అయితే
అవును మేము కూడా మామూలుగానే తింటామ అండి నెయ్యి వేసుకోము
ఆయిల్ వేసే కాలుస్తాను ఓన్లీ ఉడకేటప్పుడే నెయ్య వేసానండి
గుడికి ఎళ్ వచ్చిడ్ర అండి నిన్న మ పండగా రోజు
ఆ వెళ్ళానండి మాకు మార్నింగ్ నగర సంకీర్తన ఉంటది
హ్మ్ హు
కే నగర సంకీర్తనకి వెళ్ళి వచ్చాము
హ్మ్ హు పండగనే ఉంటదా అండి రోజు ఉంటదా
పండగ రోజు ఉంటదండి మ నగర సంకీర్తన ఏ పండుగకైనా నగర సంకీర్తన ఎస్తాము
లోకల్లోనేనాండి
మళ్ళీ ప్రతి గురువారము నగర సంకీర్తన ఉంటది హ్మ్
అంగ అందరు కలిసి చేసుకుంటారు బావుంటది ఎక్కడండి అంటే సాయిబాబా గుళ్ళోనా అవునా
నిన్న గురువారం కదండి నగర సంకీర్తన వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో పూజ చేస్ కొని మళ్ళీ ఇగ మన ప్రాసెస్ బూరెలు చేస్కొని ఇంట్లో నైవేద్యం పెట్టి కొన్ని బూరెలు ఇగ నిన్న గురువారం అని చెప్పేసి స్వామికి నైవేద్యం పెడదామని చెప్పి
అవునండి మన పూజ ఉగాది
ఉగాది కొత్త పండుగ కాబట్టి మళ్ళా నిన్న గురువారం స్పెషల్ కదా స్వామికి ఆ.. అని చెప్పేసి ఇగ నిన్న మ గుళ్ళో నారాయణ సేవ ఉంటది
హ్మ్ హు
చిన వాళ్ళ క్ గూడా వడ్డీ అంచు కదా అని బూరెలు మనిషి ఒకటిని చేసి తీస్కెళ్ళామ్
ఓకే మంచి ఆలోచన మా గూడ ఇక్కడ దగ్గర శివాలయం గుడి ఉంటాదండి మేమ్ గుడము శివాలయం హ్మ్ గుళ్ళో ఉగాది పచ్చడి ఎస్తాము కొత్తకుండలో ఏఆ వ చిన్న వాళ్ళందరికి తీర్థము సుల్లలో ఓసి ఇస్తాము ఇగ కాపోతే ఇంట్లో చేసిన నైవేద్యమే కొంచము ఇగ స్వామి వారికి నైవేద్యం చూపిస్తాము మీ అందరికీ భక్తులకి మామూలు ప్రసాదమే పెడతారు
అవునండి
త్రము గుళ్ళో పంచాంగ శ్రవణం అని జరుగు జరిగింది దండి వేదం పండితులు రాజేంద్ర ప్రసాద్ శర్మ గారని
హ్మ్ హు
హ్మ్ అంటే ఈ సంవత్సరంలో ఏ విధంగా ఉం టది ఏ ఏ రాశుల వారికి ఎట్లా ఉంది
హ్మ్
పంచాంగశ్రవణము
హ్మ్ హు
చాలా బాగా ఎప్పారు
అవునా
ఆరు గంటల నుంచి ఆరున్నర పావు ఒక ఏడు గంటల వరకు అయిపోయిందండి పంచాంగ శ్రావణం అయిపోయిన తర్వాత స మామూలుగ ఇగ ఆరతి ఆరతి అయిన తర్వాత తీర్థ ప్రసాదాలు
హ్మ్
అ ఏం వంట చేసిండ్లు అండి ఈరోోజు
ఈ రోజు చిక్కుకాయ చేస్తానండి నేను మా చెట్లకే చిక్కుడుగాయలు కాసినాయి లాస్ట్ తీగ మొత్తం ఎండిపోయిందండి అయితే ఇగా ఉగాది తర్వాత చిక్కుడుకాయ తినద్దు అంటారు కదా ఆ అయితే కొన్ని కొన్ని ఎల్లినాయి అని చెప్పేసి తెంపి ఇవాళ అదే వండాను
అవునా
ఉగాది తర్వాత చిక్కుడు అ తింటే రేచక్కట్లు వస్తాయని అంటారు కదా వా నిజమేనండి
ఏమో మరి మార్కెట్ లో వస్తంది కదండి ప్రతిీ ఇప్పుడు ఉగాది అయిపోయిన తర్వాత శ్రీరామనవమికి అయినా తర్వాత ఆయన వస్తుది
వస్తాయి అంటే ఉగాది తర్వాత చిక్కుడుకాయలు తింటే రేచికట్లు వస్తాయ అని అంటరు అయితే మరి పెద్దవాళ్ళు
ఏమోండీ అది ఎంత ఏదో అ అట్లా సెంటిమెట్ అ అట్లా అంటారెమో గాని అది తప్పు
అదే మన మార్కెట్ లో బాగా కాయలు వస్తాయి కదా చిక్కుడు చెట్లు ఇంకా ఉంచుకున్నారా అంటున్నారు
ఇప్పుడు నాలుగు రోజులైనంక ఇప్పుడు వెళ్తాము మార్కె ఎట్లా చిక్కుడుగాయలు ఉంటాయి కదండి తప్పు అది మమ్మల్ని కూడా అట్లనే అన్నారు మే తీసే లేదుచెట్టు ఎందుకంటే కాయలు పడుతున్నాయి కాసే చెట్టును చంపద్దు దాని ప్రాణం దియ్యొద్దు కదాండి
అదే అని చెప్పేసి మేము అట్నే ఉంచినం ఇగా అందర అంటారు ఉగాది అయిపోయింది ఇంకా తీసుకుంటలేరాని
అంటారు తెలవని వాళ్ళు కానీ ఎందుకంటే ఇప్పుడు దాని ప్రాణాన్ని మనం దియొద్దు కదా దండి ఆ దాన్నిచ్చేది ఎండిపోతది యితే ఎండాకాలం వరకు తీసేసుకోవాలి
ఉహూ
ఓకే అండి
ఓకే అండి మరి బాయ్ అండి కీక్ కీక్